నమస్తే అండి
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ మీరు ఆ ఓకే అండి ఎలా ఉన్నారు రండి ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు ఆ బాగున్నామండి ఆ ఏం చేస్తున్నరండి ఇంకా లేదండి ఈ రోజు కొంచెం వర్క్ ఉండేది లేట్ అయింది అండి హలో
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికేల కాఫీ హలో
ఆ ఆ వినిపిస్తుంది మాట్లాడండి
ఆ ఏం చేయలేదండి ఊరికేలా టీ దాగి ఊరికేలా హలో
ఆ వినిపిస్తుందండి మాట్లాడండి
అదే అండి ఏం చేయలేదండి ఉరికే టీ దాగి అలా కుర్చ హలో ఏం చేయలేదండి ఊరికేల టి తాగి కూర్చున్నా అండి మీరు
నేను నార్మల్గా ఊరికే ఉన్నానండి
అవునా అండి
ఆ ఇంటికి పోలేదా అండి ఫెస్టివల్ కి
ఆ వెళ్ళాలాండి కొంచెం పొలంలో పని ఉందని చెప్పారు అమ్మ వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకున్న టుమారో అలా వెళ్తా అండి
హో అవునా ఏం పని ఉందండి
అ అంటే మాకి పొలం ఉందన్నమాట ఆ వేరుశెనగా పండిస్తాము
ఓహో
ఐడియా ఉందండి వేరుచనగా అంటే చెనకాయలు
ఆ గుర్తుందన్ ఉంది లెండి ఐడియా ఉంది
ఆ అదే అండి పొలంలో అది చెనక్కట్ట ఆ కోయాలంట అందుకే రమ్మన్నారు అమ్మ వాళ్ళ అంతా చూసుకోని కష్టం అవుతుందని చెప్పి వెళ్ళాలండి టుమారో
ఓ బాగా కాసిందా అంట అండి
ఆ అవునండి మా సైడు పర్లేదండి వేరుశనగ బాగానే పండుతుంది పత్తి అలాంటి మాసైడ్ పండువు కానీ వేరుశెనగ ఇంకా అలాని మామిడి తోట అలా పం స్తం మీసైడండి
మా సైడ్ అంటే మాది కొంచం మీమ్ టౌన్ అండి అంత పెద్దగా ఏమి ఉండదు
అవును
ఆ కొంచెం ము పల్లల్లో కల వెళ్తే ఇక్కడ కూడా టమోటలు అట్లా వెజిటేబుల్స్ ఎక్కువగా పండిస్తారండి
టబుల్స్ ఎలా అండి మీరు అక్కడ తోట దగ్గర మీ మీకుందా అండి పొలం అది
ఆ మాకేం లేదండి మా తాత వాళ్ళకు ఉందండి
ఓకే ఐడియా ఉందా అంటే వాళ్ళు ఎలా సేల్ చేస్తారు అలా అని చెప్పి
ఒక విన్నానండి
ఆ
ఆ మార్కెట్స్ కి ఎస్తారు
ఓకే అక్కడే మార్కెట్ దగ్గర తీసుకెళ్ళ వీళ్ళే సేల్ చేస్తారనమా
ట్ల వాళ్ళు మన మామల్ గా ఫార్మట్స్ ఉంట కదా అండి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళు వాళ్ళకి ఇస్
ఓకే ఓకే వాళ్ళు మన దగ్గర నుంచి తక్కువకులో కొనుకోని వాళ్ళు ఒక పది రూపాయలకి ఎక్వకమ్ముకుంటారు మేబీ
ఆ అంతే అంతే మన దగ్గర ఎంత తక్కువ కొంటారు వాళ్ళకు వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇస్తారు
మంచి బిజినెస్ అండి కష్టపడి మనమంతా చేసాని కన్నా అట్లా అప్పుడు ఒక వన్ అవర్ ముందు కొనుకొని వన్ అవర్ తర్వాత అమ్మేసి వాళ్ళకి మంచి బిజినెస్
మన మనం లేకపోతే వాళ్ళు లేరు కదండి మరి
ఆ అది పయంటేలేండి
మనం పండించకపోతే వాళ్ు ఎట్లా అమ్ముకుంటారు
ఆ అది కరెక్ట్ ఎ ఎంతైనా మనం సొంత ఊర్లో ఉంటేనే మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ దొరుకుతుంది ఎందుకంటే మనం అక్కడ పండించిన వాటిని తీసుకొని చేసుకొని తింటాం కదండి
అవునండి టౌన్స్లఎంతయినా ఇయన్ని ఫ్రిడ్జెస్ లో పెట్టి ఎప్పుడు అమ్ముతారు అన్ని
అవున అవునుండి ఏమంటారు ఫ్రెష్ ఫ్రెష్నెస్ ఉండదనమాట
ఏం ఉండవు
అవునవును ఇంకేదో ఒక అదే ఫ్రెష్ అంటారు అదే మనం పల్లె టూర్ లో ఉన్నట్లయితే మనకి అన్ని అవైలబుల్ ఉంటయి కబట్టి మనం కావాల్సినప్పుడు వెళ్లి డైరెక్ట్‌ తోట దగ్గరే తీసుకు సుకొనచ్చి చేసుకొని తినొచ్చు
అవునండి మీరు అట్లనే చేస్తారా అండి
మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ డేస్ కి త్రీ డేస్ కి సంబంధించి వెజిటబుల్ మాత్రే తెచ్చుకుంటారు అది మా ఊర్లోనే పండిస్తారు అనే టొమాటో పచ్చిమిర్చి ఇలా కూరగాయలు కూడా అందుబాటులోనే ఉంటాయి
ఆ అవునులేండి ఇప్పుడు నార్మల్ గా ఫార్మింగ్ చేసిన వాళ్ళందరూ ఒక చెనికాయ కాకుండా పక్కన ఫ్లవర్స్ వేస్తారు
అవునవును ఉమ్ ఇప్పుడు ఫార్మింగ్ చేసేది కూడా ఒక ట్రిక్ ఉందండి ఇప్పుడు చూడండి మనం ఒక పంటతో పాటు ఇంకో పంటను కూడా పెట్టామంటే మనకి కొంచెం ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో గమనించినది ఏమంటే ఆ మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో సీనా చెట్లు పెట్టారనమాట
అవును దాని కింద మళ్ళీ ఇంకేమన్న ఏస్తారు ఆ
నికేసారండి వాళ్ళు అది ఆ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ దీంతో పాటు అది చేతికి వస్త
ఆ నష్టం వచ్చినా ఒక దాంట్లో ప్రాఫిట్ వస్తాది
ఆ మంచి ఐడియా అండి ఆల్టర్నేటివ్ బిజినెసెస్ ఉంటే
అవునవును ఇప్పుడు చాలా మంది అంతే అండి కొంచెం ఈజీ ప్రాసెస్ అనట్టు ఇప్పుడు ఆకుకూర తింటరు కదా కొత్తిమీర మెంతాకు ఇలాంటివి కూడాదే ఆల్టర్నేట్ గా వేస్తారు
అదే ఇప్పుడు వెజిటేబుల్ తో పాటు టొమాటో తో పాటు కొత్తిమీర ఇంకొకసైడ్ పుదీనా అవన్నీ కోకరివేపాకు
అవును
ఉమ్ అవునండి
మీరు చెనికాయ అంటే తినేవీ ఉంటాయి కొంచెం ఆయిల్వి ఉంటాయి కదాండి ఏం ఎస్
మామూలుగా తినేవే అండిమేము స్టార్టింగ్ లో పంట వేయక ముందు సిక్స్ మంత్స్కి ఒకసారి పండిస్తారు ఆ పంట యాక్చువల్ గా అందరు ఎలా చేస్తారంటే రైతులు వేరుశనగా పండితేనే అంతా అమ్మేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకొని నాటుతారు
ఆ
కానీ మీమా
మీరు వాటిలోనే పెట్టుకుంటారా
ఆ అదే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకి ఈసారి పంట ఒక థర్టీ ప్యాకెట్స్ అయ్యాయి అండి అనుకోండి ఆ థర్టీ ప్యాకెట్స్ లో ట్వంటీ ఫైవ్ మేము అమ్మేస్తాం అనమాట వాళ్ళకి ఆ ఎస్ ఎస్ అవునండి ఫైవ్ టై ఫైవ్ అట్లా పెట్టుకోని నెక్స్ట్ టైమ్కి యూజ్ చెస్తమండి చెనికాయికి పైన లేయర్ ఉంటది కదా ఆ లేయర్ తీసేసి అవన్నీ ఒక దగ్గర నిల్వ చేసుకుంటాం నిలువ చెసుకోని అవును ఆ అందుకే అండి మనం ఇలా మన దాన్ని అట్లోనే సేవ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి డబ్బులు కూడా సేవ్ అవుతుంది
లేవండి లేకపోతే మనమే నష్టం భరించుకోవాలి కదా
ఆ అది కూడా ఒక పాయింట్ ఉందండి చెప్పలేమండి అస్ అది మార్కెట్ ని బట్టి ఉంటుంది ఆ మార్కెట్ ఓకే ఉన్నప్పుడు ఓకే లేదా డౌన్ అయినప్పుడ్ అప్పుడు మనము ఇంకేం చేయలేం కదండి ఆ మార్కెట్ డౌన్ అయిందని మనం ఎక్కువ రూల్ పెట్టుకునేకి కాదు
ప్రాఫిట్ అయినా భరించుకోవాలా లాస్ అయినా భరించ
అదే అండి ఒక రైతు జీవితం అంటే అలానే ఉంటుందండి
హ్మ్ కాకపోతే రైతు లేకపోతే మనం లేము
అవునండి అదయితే వాస్తవం అండి వాళ్ళు లేకుంటే అసలు ఏజ్ వి ఉండదు ఇంక్లూడింగ్ అని అనిమల్స్ తో సహా ఆ ఇన్నిటిక రైతె అండి ఆ రై రైతుకున్న గొప్పతనం మతి
కానీ రైతుని ఎవరు గుర్తించారండి
అదే అండి ఈ సమాజంలో అదే ఏమంటారు వాళ్ళకి ఏం కావాలి ఆ టైంకి అది దొరుకుతుందా లేదా అంతే అదే చూస్తారు కాని ఇది ఎక్కడ నుంచి వచ్చ్
ఎక్కడి నుంచి వస్తది ఎన్ని రోజుల నుంచి వస్తది అని ఇ మాత్రం ఎవరు గమనించ చారండి హ్మ్ ఇప్పుడు అందరు సాఫ్ ఫ్ట్వేర్లు వీళ్ళకే ఎక్కువ అం ఎక్కడ చూసిన ఆ సాఫ్ట్వేర్లు వీళ్ళెనండి
ఆ ఇంకోటండి ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఆ పెళ్లి సంబంధానికి అలా వెళ్ళా అనుకోండి ఒక జాబ ఒక రైతు అంటే రైత వద్దులేండి వీడికి ఎంది స్తా మనము ఇంటి దగ్గరు ఉండి వా అట్లాఇస్తరు ఆ పోలీసా లేకుంటే గో ఇంకా ఇన్నిటికి ప్రైవేట్జాబ్స్ కన్నా గవర్మెంట్ జాబ్ ఇం గవర్నమెంట్ఎప్లాయ్ అంటే ముసలోడైనా ఇచేస్తున్నారండి ఈ మద్యనా ఆ అదే అండి జాబ్కున్న వాల్యూ కరెక్టె
మనిషికి వాల్యూ లేదు ఇప్పుడు
మనిషికి వాల్యూ లేదు వాళ్ళు చేసే పనికి కూడా వాల్యూ లేదు ఈ దేనికి వ్యాల్యూ ఇవ్వాలి అదే అండి దేనికి వ్యాల్యూ ఇవ్వాలో దేనికి వాల్యూ ఇవ్వాలి లో కూడా తెలియని సమాజం
అవునండి
హ్మ్ రైతు లేకుండా మనం ఎక్కడున్నామండి ఓకే వాళ్ళు మనకి డబ్బు బ్బులకి ఇచ్చినా కూడా వాళ్ళు చేసే పని మంచిదే కదండి
అవునవును కానీ రైతే ప్రశాంతంగా కాకపోతే టెన్షన్స్ ఏవీ లేకోకుండా ప్రశాంతంగా ఉండగలరండి ఇప్పుడు బయట సాఫ్ట్వేర్లు వాళ్ళు స్ట్రెస్లు అన్నీ
ఆ ఇది కూడా ఒక పాయింటే అండి మీరు చెప్పినది కూడా నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు నాన్ ఐటి జబ్స్ ఏవైనా కావచ్చు వాళ్ళకి కొన్ని టార్గెట్స్ అంట వాళ్ళ కి ఏమంటారు మైండ్ మైండ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి
బయటికి ఏం కనిపించారు అంతా లోపలే లో మైండ్ లోనే వాళ్ళు బలహీనత అయిపోతుంటారు అట్లనే చాలా మంది చనిపోతున్నారు
అవునవునండి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి ఆ సిస్టమ్ చూడ్డం వల్ల
అవునండి రైతు ఏమంటే ఫిజికల్ గా ఉంటది కష్టము కాకపోతే ఈ రోజు చేసిన రేపు పెయిన్స్ ఎల్లిపోతాయి
అదే అండి ఇప్పుడు ఏమంటారు మనం మైండ్ లో ప్రెజర్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకోలేమండి ఫస్ట్ నిద్దరాదు మనకి అదే ఇప్పుడు ఓకే ఫిజిక్ బాడీకి మనకి స్ట్రెస్ ఉన్నా ఓకే వెళ్ళి హట్ వాటర్ తో స్నానం చేసి కొంచెం మనస్ఫూర్తిగా వేడి వేడి అన్నం తిని పడుకుంటే ఆ ఏమంటారు అది వెళ్లిపోతాయండి ఇంకోటి ఏమంటే హెల్త్ మీరు గమనించినట్లయితే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేది మ్యాక్సిమం ఇట్లా నాన్ ఐటీ వర్క్ అదే ఐటీ వర్క్ లేదా నాన్ ఐటి వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూర్చొని ఉంటారు టీ క
బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అన్ని వాళ్ళకే వచ్చి ఇది ఫిజికల్ గా కష్టపడతారు కాబట్టి వీళ్ళ హెల్తీ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో స్వెట్ అనేది రిలీజ్ అయిపోతా ఉంటుంది అలస బాగా జరుగుతూ ఉంటుంది ఆ బాగుం
అదే ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ ఒక పర్సన్ తీసుకుని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఒక ఎంప్లాయిని తీసుకున్నా సిక్స్టీ ఉండేజ్ అతన్ని స్ట్రాంగ్ ఉంటాడు ఎందుకు ఎందుకంటే అతను బాగా వర్క్ చేస్తున్నాడు తిరుగుతున్నాడు అన్ని జరుగుతుంటాయి
అంత ఎందుకండీ మన పేరెంట్స్ మనల్ని కంపేర్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఆ వాళ్ళకి ఫిఫ్టీస్ సిక్స్టీస్ లో వచ్చే పెయిన్స్ మనకి ఇప్పుడే వస్
అవునండి ఇప్పుడు మా నానే అవ్వ చూ నేను ఇంటికి వెళ్తే మా నాన్నతో పాటు పని చేయలేనండి
అవును నిజమేనండి
స్ట్రెంత్ అలాంటిది
మనం స్టెప్స్ టూ టైమ్స్ ఎక్కి దిగితే చాలండి మనకప్పుడే పెయిన్స్ వచ్చేస్తాయి ఆ వాళ్ళు ఎన్ని ఎంత కష్టపడతారు రోజు అంతా కష్టపడతారు కానీ వాళ్ళు ఏం ఏం చెప్పుకోరు స్ట్రాంగ్ ఉంటారు బాగా అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళంతా అట్లుండే ఇప్పుడు మన ఫుడ్ అంతా కెమికల్ అండి
అవునవును ఇది ఒక మెయిన్ పాయింట్ అప్పట్లో ఇట్లా కెమికల్స్ వాడేవాళ్ళు కాదు అవన్నీ లేవన్నమాట ఇప్పుడు అంతా కెమికల్ లైఫే కదండి
అవునవును అంత ఫిల్టర్ వాటర్ అన్ని బోన్స్ అన్ని కరిగిపోవడం ఇప్పుడు వాటర్ వల్ల
పెస్టిసైడ్స్ యూస్ చేయడం పొలానికి అన్ని
అన్ని కెమికల్స్ కెమికల్స్ కెమికల్ మనం తింటున్నది కెమికల్ అయిపోతుంది ఇంకా ప్రతిదానికి మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇంకా కొంచెం
ఆవునండి
అవునండి
ఇంకా ఏం అండి
చెప్పాలండి మీరే ఆ వెళ్ళాలండి వెళ్ళి మా అమ్మ నాన్నకు హెల్ప్ చేయ్యాలండి
ఆ మాకు కొన్ని తీసుకొని రండి చని కాయలు వచ్చేటప్పుడు ఆ తీసుకురండి
ఆ సరే అండి
ఆ సరే అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు